బాగున్నారా అండి
బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండీ ఏం చేస్తున్నారండి
ఇంకా ఫోన్ చూస్తా ఉంటి
ఆ చదువుకోలేదా అండి
చదువుకోవాలా ఇంకా కొద్దిగా రిలాక్స్ కోసం కోసమని అని ఫోన్ చూస్తా ఉన్నానా ఇంకా ఇంస్టాగ్రామ్ చూస్తా ఉంటే ఇంకా ఇంకా చూడాల అనిపిస్తదా ఇగ టైం అంతా అలానే అయిపోతది
ఇంకా ఇంస్టాగ్రామ్ ఆ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్
ఆ ఇవన్నీ మాకు టైం వేస్ట్ ఇవన్నీవే కానీ వాటి వల్ల యూజ్ ఉంటాయి కానీ మనం ప్రాపర్ గా యూస్ చేస్తే బాగుంటది
అవును ఎంత చూడద్దనుకున్నా అట్లే వెళ్ళిపోతుంది ఇంకా స్క్రోల్ చేస్తూ ఉంటాము ఆ టైం కూడా తెలి తెలియకపోదు అసలు అట్లే ఎళ్ళి పోతా అంటది మనం చేసే పనులు కూడా దానిపైనే వెళ్ళిపోత
టెక్నాలజీ పెరిగే కొద్దిగా సోషల్ మీడియా వాడకం పెరిగిందా ఇంకా పక్కన ఏం జరుగుతు తున్నా కూడా పట్ట ట్టించుకోరు ఫోన్ లో మునిగిపోయింటారు ఇంకా ఇప్పుడు ఈ మధ్య పేరెంట్స్ కూడా అట్లే తయారయ్యారు
అవును
భోజనం చేయకపోతే ఫోన్ ఇవ్వడం వాళ్ళకి చూసుకుంటా ఉండడం ఇంగా వాళ్ల తో టైమ్ స్పెండ్ చేయడం ఆ ఇంగా చిన్నపు ఇప్పు వాళ్ళతో టైమ్ స్పెడ్ చేయ కుంటే ఇంగా వాళ్ళు ఫోన్ కే అడిక్ట్ అయిపోతే ఇంక్
అవును ఆ అందుకే మరి వాళ్ళు ఫోన్ చూసేది ఆ
మొన్న మా ఊర్లో ఏం జరిగిందంటే ఒక పిల్ల్లోడు ఫ్రీ ఫైర్ బాగా ఆడేవాడు అనమాట వాడికి అదే పిచ్చి పట్టేసేసి ఇంకా నిద్రలో కూడా అంటే ఇట్లా మూవెన్స్ మాట్లాడము కొట్టుకుంటు అట్లా అట్లాంటి సౌండ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నిీ ఇస్తూంటాడు
హు ఇంతలా అయిపోయింది ఇంకా సోషల్ మీడియా వల్ల ఇంత ఎఫెక్ట్ పడుతది దాన్ని అడ్వాంటేజ్ గా తీ ంటే వాళ్ళకే బెట్టరు
ఆ ఏదైనా మనం యూస్ చేసే దాన్ని బట్టి ఉంటది ఇంకా కొన్ని యూట్యూబ్ బైజూస్ అలాంటివి ఉన్నాయి కదా అండి అలాంటివి కొన్ని మనం స్కిల్స్ పెంచుకోవడానికి కి మంచి ప్లాట్ఫామ్స్ పెంచుకోవాలన్నా చెడిపోవాలన్నా అదొకటి అంతే
మన్నయి అయితే ఇంకా పబ్ ఆ పబ్జి గేమ్స్ అవి ఉంటాయి కదా వాట్ మీద ఆ ఇన్వెస్ట్ మనీ ఇన్వెస్ట్ చేసి అట్లా కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేయడం కూడా జరిగినాయి చాలా జరిగినయి ఇంట్ ఆ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి
అది పెద్దదమ్మా ఇది మన ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళనే తీసుకుంటారు బాయ్స్ అంటే మన క్లాస్ లో ఉన్న గర్ల్స్ నేమ్స్ తీసుకు చంటారు వాళ్ళు మన క్లాస్ వాళ్ల కి మెసేజ్ చేస్తుంటారు వాళ్ళు ఏమనుకుంటరు ఇగ వాళ్ళే అంటే మనకు తెలిసిన వాళ్ళే కదా అన్నట్టు చాట్ చేయడం ఫాలో చేయడము అలా కాని అబ్బాయిలు అలా చేస్త అంటారు కొందరు
ఉమ్
ఇంకా మొన్న కాలేజ్ లో రీసెంట్ గా ఏం జరిగిందంటే మా క్లాస్ లో ఒక అబ్బాయి ఉన్నాడు అన్నమాట ఆ ఇంకా ఇప్పుడు ఏ చాట్ జీపీటీ అంటే చాట్ జీపీటీ గూగుల్ జెమిని అవన్నీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ప్రాంప్ట్ ఇస్తే లేనిది కూడా అన్నట్టుగా సృష్టి అట్ల అబ్బాయి ఫోటో ఆ అబ్బాయి ఫోటో ఒక అమ్మాయి దండి వాళ్ళది ఇద్దరిది యాడ్ చేసేసి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్ లో పెట్టేసారు ఇప్పుడు వాళ్ళ సడెన్ గా టీచర్సే చూశారు లేకపోతే వాళ్ళ పే పేరెంట్స్ చూస్త సార్ అప్పుడు వా ఆ అబ్బాయిని తప్పుగా అనుకుంటారు కదా
ఆ ఆ అమ్మాయిని
ఆ అమ్మాయి తప్పే ఆ అబ్బాయి తప్పే అనుకుంటారు ఇంక ఇప్పుడు ఏఐ తో లేనివి కూడా ఉన్నట్టు సృష్టిస్తారు అవి నిజంగా ఉన్నాయేమో అనిపిస్తారు ఇంకా అంటే పెద్ద మన పేరెంట్స్ అవ్వ వాళ్ళ అయితే ఇంకా నిజమే అనుకున్న ఇప్పుడే వేస్తారు
అవును నిజమే అనుకునే వాళ్ళకి తెలియదు కదా ఇవన్ని
ఆ ఆ ఆ
ఇంకా చెప్పాలి అంటే అసలు ఆహా విళ్లేదండి ఇంకా చెప్ప చెప్పాలి అంటే ఏఐ లో ఫొటోసే అప్లోడ్ చేయకూడ అంట నార్మూల్గా అయితే వీళ్ళయితే చేస్తానే ఉన్నారు ఆ ఇన్సెక్యూరిటీ అంట కేరళ ఇన్సిడెంట్ ఏం జరిగిందండి మేము తెలుసుకోవాల అనుకుంటున్నాం
అంటే ఒక అమ్మాయి అంటే ఇట్లా వీడియో క్యాప్ ఫోటో క్యాప్చర్ అట్లా చేసుకుంటా అంటే పక్క అక్కడ కొంచెం అబ్బాయి అంటే ఒక అతను ఉన్నాడు
ఆ
అతడు మరి మీ అమ్మాయి వీడియో తీసుకుంటా అంటే అతడు అంట ఇట్లా టచ్ చేయనట్టు ఇట్లా నన్ను బ్యాడ్ టచ్ చేసాడు అది ఇది అన్నట్టుగా వీడియో తీసి ఇంకా మాటలుంటాయి కదా వెన క్కల మాట్లు పెట్టి మా అమ్మాయి ఇన్స్టా్రామ్ లో అప్లోడ్ చేసి
ఆ
అది చూసే వాళ్ళ కామెంట్స్ ఇస్తా ఉంటారు కదా తండ్రి తప్పు పన్నటు అట్లా ఫమెస్ అతను చూడలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఇప్పుడు ఆ అమ్మాయి అలా చేయడం వల్ల ఇప్పుడు ఎ అబ్బాయి ప్రాణమే పోయా
ఉ మళీ ఇట్లా కూడా ఉన్నాయి అన్నిీ అంటే కొంతమంది అమ్ మ మాైలో మొబైలికి అమ్మీ ఆ ఫోటోస్ పెటి వాళ్ళు నువ్ భయపెట్ భయపెట్టిస్తా అని చెప్పేసి అట్లా చాలా మంది అమ్మాయిలు రూపాయి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ సోషల్ మీడియా నే అంత్ ఆ ఆమె ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాంది
హై మనం మంచిగా వాడితే మంచిగా ఉంటది
అవును ఉమ్
ఇంకా ఏమంటే ఇంకా పూర్వకాలంలో అయితే ఓ అంటే ఏదన్ మెసేజ్ కన్వే చేయాలంటే చాలా డేస్ మంత్స్ వెయిట్ చేయాల్సి ఉంటాండె అది పావురాలతో పంపించడం గాని పోస్ట్ బాక్స్ లో పంపడం కానీ వాళ్ళ రిప్లై కోసం యాంగ్జైటీ ఓ వెయిట్ చేస్తా ఉంటారు ఇప్పుడయితే ఇంకా వితిన్ సెకండ్స్ లో ఇంగ ఇప్పుడు ఎట్లా అంటే ఒగ హాయ్ అని మెసేజ్ పెటినరనుకో ఇంక రిప్లై లేదా ఇంకా ధనాధనా దచ్చుతారు
అవును ఉ
లే ఇచ్చేవరకు ఇంకొక ఏమింటే మనకు ఎవరినైనా చూడాలంటే ఇస్తే వీడియో కాల్ చేసి అలాచు చూసుకోవచ్చు బాగా
ఇప్పుడు ఏ వచ్చి కూడా కొన్ని అంటే కొంతమందికి జాబ్స్ లేకుండా చేసాంది
అవును అబ్బా అది కూడా వాడు తీసిక్ కోను జాబ్బుకి తీసుకొని అత్ కానీ ఇంకా ఏఐ ఉంది కదా నీతో ఏం పని అంటే ఇంకా ముప్పై మంది మనుషులు చేసేది ఒక రోబోతో ఆ ముప్పై మంది చేసే పని ఈ ఒక రోబోతో చేసేలాగా
అవును ఉ ఇంకా టెక్నాలజీ పెరిగిపోత్ పన్ని
అవును ఇంకా ఇంకా ఇంకా నెక్స్ట్ మేన్ సిన్ కా ఏం ఏం వస్తాయో
అవును ఉ
ఇట్లా పెరిగే కొద్ది సంతోషపడారు బ
ఆ
ఇది రావడం కూడా మనుషుల్ని కూడా చాలా బద్దకం చేసేసింది అక్క
అవును చాలా బద్దకం చేసేసింది అందరిని ఇంకా అన్ని పనులు అవే చేసేస్తే ఇంకా మనుషులకి ఆ పనులు చేసుకోకుండా ఎక్కువ బద్ధకంగా తయారైపోతారు ఏం వర్క్ చేసుకోవాల అనుకున్నా వాళ్ళకి చేసుకోనికి కాన్ కాకుండా అట్లా ఇంకేంటండి
ఇంకా చెప్పాలి తినడానికి వెళ్ళలేద ఇంకా
ఆహా లేదండి మీరు వెళ్ళలేదా
ఆహా లేదు ఇంకా ఉగాది పండుగ వస్తుంది కదా ఏమి ఇంకా వెళ్ళలేదా ఇంటికి
లేదండి వెళ్ళాలి హాలిడేస్ ఒక్క రోజు ఇస్తారు అండి మాకైతే ఆ ఇంకా సెవెంటీఫైవ్ పర్సెంట్ ఒక రోజే ముందే వెళ్దాము అబ్సెంట్ పడితే పన్నీలే అంటే ఈ అటెండెన్స్ తగ్గుతాది వాళ్ళకి అదొ అదొక ప్రాబ్లము ఇంకా కాలేజ్ కి పోతాండేది ఇంకా సెవెన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ మెంట్టెన్ చేసుకోనెకే ఊ ఏంది అటెండెన్స్ అంటే సరిగా వేయ్యరండి మా కాలేజ్ లో అప్డేట్స్ కూడా చేయరు మేము పోయినా ఒక్కటే పోకపోయినా ఒకటి అట్లా ఉండి పోకపోతే ఏమో మళ్ళీ అంత తగ్గిపోత్
అవును ఇప్పుడు అప్డేట్ చేయకపోతే మరి రా ఇంకా మ ఉందిలే అనుకుంటే ఇంగ లాస్ట్ లో తక్కు
అవును ఆ ఆ అవును పే చేయాలండి ఇంకా లాస్ట్లో హాలిడేస్ పెట్ అనుకున్నామంటే అటెండెన్స్ సరిగా ఉండదా ఎగ్జామ్స్ కి ముందు చదువుకోనికి అంట ఆ అట్లా లీవ్స్ పెట్టుకున్నాం అంటే అటెండెన్స్ తక్కువ ఉంటుంది ఊ అందుకని అహా సెమ్ముకి ఇస్తారండి మిడ్డుకి వాటికి ఏమి ఇవ్వరు అది సెమ్ముకి కూడా హాలిడేస్ లో అంత ఎక్స్టర్నల్ లాబ్స్ పెడతారు ఎక్స్టర్నల్
ఊ
ఆ హాలిడేస్ కూడా ఎగ్జామ్స్ లో అనుకోవాలి ఇంకా అంతే మేము
ఒకే స్కూల్ లైఫే బెటర్ లే ఎంత అయినా ప్రశాంతత అది తప్ప మా కా ఫైవ్ డేస్ ఇస్తారు ప్రిపరేషన్ హాలిడేస్ మాకేమం సెమ్ అయిన తర్వాత ల్యాబ్స్ కండెక్ట్ చేస్తారనమాట మా కాలేజ్ లో
ఆహా
అట్లా మాకు కొంచం ప్రిపరేషన్ హాలిడేస్ దొరుకుతాయి
అట్లా అన్నా ఓకే కానీ మళ్ళీ సెమ్ ఐపోయినక మళ్ళీ అవి లాబ్ సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేము లాబ్స్ పైన ఆ ఉంటాము అట్లప్పుడు ఇది అదే మళ్ళీ ఇట్లా కూడా ఒక రకంగా
అయిే ఇంకా మనం మార్చలేము కదా వాటిని
అవును కాలేజ్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తుందో అది ఫాలో అవ్వాల అంతే ఇంకా నం తీసుకు స్కూ లో ఉన్నట్టుందడి అసలు ఏద యూనిఫార్మ్ లేకోకుండా అలో చేయరు ఐడి కార్డ్ లేకోకుండా అలో చేయరు షూస్ పెట్టుకోకుండా ఆ రోజు సక మా కాలేజ్ లో అయితే ఫ్యాకల్టీ ఎందుకంటే సెక్యూరిటీస్ వాళ్ళ ఎక్కువ చేస్తున్నారంండి
మా కలిసి కూడా అంతే కానీ ఇంకా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా అదా
అవును
మళ్ళీ వాళ్ళకి తిట్లు ఇకే ఇ ఐడి కార్డు వేసుకుొని ఉండాలా
టీచర్స్ వాళ్ళ ముందు ఐడి కార్డ్ లేకుండా కనపడితే షూస్ లే
ఇంకా మా కాలేజ్ లో ఆహా లేదు ఇంకేమన్నా తింగర్ పనులు చేసినామా ఐడి కార్డు లాగేసు ఉంట
కాలేజ్ బ కూడాడా
ఆ ఇంకా కాలేజ్ లైఫ్ లో అలా అ తింగర పండ్లు చేయకుండా న ఉంటాయి ఇంకా దానికి అర్ధమేమి ఉంటా పెట్టదమ్మా
చెప్పుకోవడానికి ఏముంటంది మళ
ఉ అవును అదే
కేమండి
ఇంకా తినడానికి వెళ్ళలేదా
లేేదండి వెళ్ళాలి మీరు
ఆ మేము వెళ్ళాలి ఇంకా అక్లేస్తంది ఈ రోజు
అవునా స్నాక్స్ తిన్నారా తినలేదా
తిన్నాను బయట ఇంకా బయట తిని అట్లా తిరిగేలోపు ఇంకా అరిగిపోయింది ఆడే
ఆ అంతేనండి ఓకే అండి మ్మ్ సరే అండి బాయ్ మ్మ్